హలో
హలో
హలో
బావున్నారా అవును
వ్యవసాయం గురించి కొన్ని అడుగుదామని చేసా నావండి
చెప్పండి
పత్తి ఏస్తే బెస్టా లేకపోతే ఏది ఏస్తే బెస్ట్ వాటర్ ఎక్కువ లెవ్వు
ప్రతే బెటరు
అంటరా
ఓకే అంటే మీ వ్యవసాయ భూములు మీరు కౌలు కిస్తరండి
మీరు కౌలు
మేమే చేస్తాం
సదా
ఆ ఎం ఎంతుందండి మీకు వ్యవసాయం మూడు రెండు ఎకరాలు ఉంది మాకు ఓకే వస్తున్నాయా మరి కేసీఆర్ డబ్బులు మోడీ డబ్బులు అయి వస్తున్నాయా వేస్తున్నాయి వస్తున్నాయి ఆమె కి చెరువు మట్ పోస్తారా ఎట్లా ఎట్లా మీరు దానికి కావాల్సిన ఎట్లా చేస్తారు మ టి చెరువు మట్టి పోస్తాం పెంట పోస్తాం ఓకే
ఊర్లో వాళ్లందరికీ ఇప్పుడు వంద రోజుల. పనులయన్నీ ఉంటాయి కదా సార్
హ అవి వెళ్తే అవి చేస్తారా ఓకే ఇప్పుడు ఊర్లో అందరూ ఇప్పుడు వ్యవసాయం వదిలేసి చాలా మంది ఊ వెళ్తున్నారు కదా ఆ సిటీస్కి అటు ఇటు వెళ్తున్నారు కదా దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయ భూములున్నిటిని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు జలెస్ రికి వాళ్ళు వచ్చేకి వర్క్ దొరకక అందరు సిటీకి బయలుదేరుతున్నారు మీ ఊర్లలో ఇప్పుడూ చాలా మందురూ ఎట్లుంటున్నా రం
రూ ఎట్లా ఇప్పుడూ మిషన్లూ
ఫ్యూజెస్ ఉన్నారు నా కూల్లోల్లు ఇవి చేయడం చాలా తక్కువ సారు మిషన్లు వాడతాం కూలోని వాడతాం తం కులలు కూడాబడతారా ఎర్ర మట్ట నల్
ఎర్రమాట్టు డెక్కడు
ఎర్ర మట్టున
ఆ
ఇప్పుడు మీరు వ్యవసాయం ఇప్పుడు కాకుండా ఇంకా పోరా కూరగాయలు మేమే పండించుకుంటాం వెళ్లం మేమే పండించుకుంటాం ఊల్లో అంటే సంతలేమన్నా ఉంటాయా ననూ
ఓకే లిఫీ వెజిటేబుల్స్ ఎంత
చాల మ ఇలాంటారు కదా
వెజిటేబుల్స్ ఏమి ఇష్టపడతారు మీరు
పోాల కుక్కర్ పాలకూర పప్పులులాగా చేస్తారా ఆ పప్పుల్లో చేస్తాం చికెన్లోకి వేసుకుట్టాం ఉమ్ మెంతకూర కూడా బాగుంటది కదా మెంతకూర గోంగూర గోంగూరు తింటే ఆయరన్న వస్తుది గోంగూ అవును. ఆ ఇప్పుడు చుక్కా కూూర ఇవి కు తింటే కూడా హెల్త్ కి మంచిది
స్థిది
అ మనం చేస్తాము పాలకూర పండిస్తాము ఓకే
ఓకే మీ అట్లా చేసు సుకుంటారా సార్ మీరు
చే ఆ ఆకుకూరలు ఏమైనా తింటే హెల్త్ చాలా మంచిది ఇప్పుడు ఫ్రూట్స్ అయి ఇక్కడ మార్క్ తెచ్చుకుంటారా ఇలా సోర్స్ మార్ ఇ ఆటం అైది ఎందుకంటే ఫ్రూట్స్ ము దగ్ దొరకవు కదా వాళ్ళ ప్రతి ఒక్కటి వేస్తాం అన్నమాట ఫ్రూట్స్కి అయితే మార్కెట్ తి కావాలి ఓకే ఫ్రూట్స్
ఫ్రూట్స్ ని సంబంధించినవి ఉంటాయి కదా ఫ్రూట్స్
ఆ చె చ ప్రైవేట్ దాని పట్ల ఫ్రూట్స్ బావుంటుంది ఓకే అ బాంటుంది విటమిన్స్ వస్తాయివన్నీ కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రూట్స్ ఏంటండి ఫ్రూట్స్ తినటం వల్ల మనకి ఎనర్జీ లెవస్ పెరుగుతయి విటమిన్స్ ప్రోటీన్ అవన్నీ ఉంట
ఏం గావాలి
అందువల్ల ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అవునవును బ్లడ్ వస్తాయి అంటారు బొప్పాయ ఇవి తింటే మంచిది అంటారు ఏ ఫ్రూట్ ఫ్రూట్ ఏ స్పెషల్ ఉంది ఆపిల్ అవునవును బావుంది
బసివిటీ ఇది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మన స్కిన్ టోన్ బా
బోన్
బావుంటది మన గ్రేప్స్
వాటర్ కంటెంట్ ఎక్కువంటది కాబట్టి అవి తింటే మంచిది కూడా మంచిది సమ్మర్ లో చీరా మ్యాంగో ఏ సీజన్ క ఆ సీజన్ తీసుకుంటే చాలా మంచి
తీసుకుంటే చాలు
మీరు ఎక్కువ ఏమ్ తింటారండి
మీరేం ఫ్రూట్ పైనాపిల్ తీసుకుంటారా ఓకే పిల్లలకి ఎట్లా పెడతా ఉంటారు మీరు
పిల్లల కట్చేసి పడతారా లేకపోతే డైరెక్ట్ గా తింటారా పిల్లలు డేటె తింటారు
ఓకే జ్యూస్ లాగాట్లా ఏమన్నా చేస్తారా
క
ఎందుకంటే మన ఫ్రూట్స్ లో ఉన్న ఫైబర్ అంత పోతది పోతది ఫైవ్ పై పోవడం వల్ల ఏమైదింటే ఫ్రూట్స్ తిన్నా కూడా తిన
షగర్ జ్యూస్ తవడం అంటే షుగర్
అనేది
అవును ఫ్రూట్స్ మన మామూలు డైరెక్ట్ తినేస్తే బెస్ట్
రెక్ట్ తిని
అవును
ఆ ఎక్కువ
డైరెక్ట్ తినేస్తే
ఆ
ఎక్కువ ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్